ఆ ఇలా స్పీకర్ బట్రా రదర
స్పీకర్ ఆప్సన్ ఉండాయి దగ్గర పెట్టుకొని నీటుగా మాటలు
ఆ
అ
ఎప్పటికి యూజ్ చేసుకోవచ్చునా
అవి వాళ్ళు పైరించని మనకు పంపుతారు వాళ్ళు పంబతే బారి ఇీటిని బట్టి మనం వాడుకోవాలి
మరి ఏమన్న ఇబ్బంది ఏమనా ప్రాబ్లమ్స్ వేస్తే ఏం చేస్తావ్ దీని తోటి
ఏమి నావి ఇది దీనికి సంబంధించింది మన వీళ్ళ సంబంధించింది ఇలా పేరు మరిసాంగర వాళ్ళ మంచిది
అవునా
ఇది ఒక రకమైన గవర్నమెంట్ లెక్కనేగా
మ్మ్ హ్మ్ ఈ ఫోను ఇప్పుడు ఏదో వత్తందిగా కొత్త ఏదో ధారునాలు చేస్తారు కదా
దేనికి
ఇన్కమ్ కాలింగ్ బ్యాలన్స్ ఇంకా అయితే నాకు ఇన్కమ్ కాలింగ్ ఎందుకు ఆఫ్ అయితదని
ఆ అది మన ఫోన్ మాట్లాడతాం కదా
ఆ
ఫోన్ మాట్లాడానికి కా మనం రీచర్జ్ చేయగానే ఫోను మాడుకో గానే ఏం చేస్తారు అదీ రీచార్జ్ అయిపోగానే రెండు రోజులకు కడిజెస్తారు
ఆ రెండు రోజులు కూడా ఉంటలేదు నాయితే ఒకక్కటే రోజు
ఆ అట్ల ఎందుకు కడియెస్తారు మాకు ఒక్కోసారి వీలు పడదు కొంతమందికి ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో వచ్చి అట్లా ఇబ్బందులు ఉండరు వాళ్ళు పరిస్థితి ఏంది నువ్వు చచ్చినపర్లేదు కాగాని నువ్వు చేసు కో అన్ అన్నట్టే కది
బ ఇగా అసలు అప్పుడు అప్పటికిప్పటికి ఎంత చేంజ్ ఫోన్ల వల్ల
ఆ ఫ్రీ రీచార్జ్ అని చూడు అన్లిమిటెడ్ అని అనవసరంగా ఇచ్చి వాళ్ళు
రు త్త పాటలు పాటలు విందామని పాటలు పెట్టినా ఈ ఆయకూ పెద్ద క తలయితా నే రా ఫోన్ల
ఆ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ అసలు ఉత్తగా వచ్చేది ఓపెన్ చేస్త వచ్చేది
పాటలు పెడితే పాట మనం వినే పాట అయినా ఇప్పుడు అది అది ప్లే స్టోర్ లెక్క చేసుకుంటాం కదా
ఆ చేసుకు దాన్ని సేవ్ చేసుకుందాం
ఇప్పుడు యాడ్స అతన్నియి
అవును ఈ యాడ్స్ ఇదే కథ అయితంది దానివ మూత అంతా సావైతంది
పాటలు పెట్టాలి అంటే కూడా కోపం అత్తంది
ఖచ్చితంగా ఈనాళ ఈనాల్సాత్తది దన్ని ఆడ్ మళ్ళ ఈ యాడ్లు రావద్ద అని చెప్పాలంటే మళ్ళీ రీచార్జ్ చేసుకోవాలి మరిీ రీఛార్జ్ చేసుకోవాలా అక్క దానికి
ఆ
అట్లా రీఛార్జ్ చేసుకుంటేనే అది సెట్ అయితది లేకపోతే అది అంతేఇగ
అదే మళ్లదానికి తొమ్మిది రూపాయలు పది రూపాయలు అడుగుతంది
ఆ అట్లా అట్నే చేసుకోవాలి అదే నెలకు నుడ తొంభై రూపాయలు నూర ఇరవై రూపాయలని మూడు నెలల కానీ వస్తుంది
అదే
అవి చేసుకుంటే అయితది లేకపోతే ఇక అంతే పరి
ఇగా నానికి కూడా గట్ట చేయాలంటే ఇక రాను రాను ఈ ఫోన్ ఎత్తి మాట్లాడతానికి వేరే బ్యాలెన్స్ సో మా ఫోన్ బో దానికి ఒక బ్యాలెన్స్ ఇవన్నీ సప్
ఇప్పుడు అవి ఉంటాయి కదా ఇప్పుడు మనకు అది వేరే దేశానికి మాటడితే పడతాయి కదా రోమింగ్
ఆ ఆహ్
ఆ రోమింగ్ ఉంటాది రోమింగ్ కాల్స్ అవన్న ఉంటాయి ఆ బానే ఉంటాయి
మొన రైతాక్క సంవత్సరికాన్కి ఫోన్ చేసిందారా
నాకా చేలే
చేత్త అని అన్నది
ఏమో చేద్దామనుకున్నది గానీ
తమ్మినోళ్లకు చెప్ తా అని అన్నది
వద్దన్నారేమో వాళ్ళు
ఎవరు
బాబ్బా వాళ్ళు గిట్లా దానన
ఏమ్మాో కావచ్చు
చెప్తదిగా ఆయనకు చెప్పే చెప్తదిగా
నిన్ ఆ ఇగ నఎందుకు అడుగుతా నను అడుగులే ఇగ
ఏహే మనమెందుకు అడుగలే వాళ్ళకి ఇష్టం లేనిది మనం ఏడుగొదక్కా
ఆహా ఆమె ఆమె అన్నది రా తమ్మునిక్ ఫోన్ చెతాననీ
ఆహ చేతు చేతే చేసుకోని చేయకపోతే గంతే
అంతే అయితే ఈన తోటీ అంటే అంటాడు ఈన తోటీ అంటే ఆ అన్ అందరికి చెప్పలేదు మళ్ళ వీళ్ళకు వీళ్ళకి చెప్తే అందరికి చెప్పాలేకదా అని అనుకుంటారుగా అంటుండు మరి అందరి సావుకు అందరు రాలే కదా మరి మీము వచ్చినం గదా అనీ నినన్నా గాయన్ని గా అతిక తెలివిగా మాట్లాడోద్ దని నీనన్న
నీకు మీ ఒళ్ళు నచ్చితే నచ్చినట్టు ఉండమను గన్ తేగాని ప్రతిదానికి ఎనకేస్ కొచ్చుడు కరెక్ట్ కాదు సరే ఇప్పుడు అంత మాత్రన ఎప్పుడు ఆమె వ్ చెడ్డదంటనమ మనమెమన్నా
అదే ఆయన కట్టనే పోతది మనం ఇప్పుడు మాట్లా
మా ఇప్ మనం ఏమన్నా చెడ్డది అంటలేమా చెప్ తా అని చెప్పకు ఎందుకు మరి ఆమాత్రం చెప్పకపోయినా అయిపోవుగా నాతోనీత అన్ని చెప్పలేదు కదా అని అన్ అనుకుంటునం మనం అన్ అంతేగాని ఏ అది వెస్ట్ మనిషి అట్ల ఎందుకు చేత్తది ఆ మంచిది కాదు అట్లా అది కాదామెది అమ్మ ఆ విధానం మంచుగా లేదు అని మనం అంటలేం కదా
ఆయనకు సందు ఇయ్య తలుసుకోలేదనీ
ఇయనే ఈయనే అక్కడి దాక ఆలోచిస్తాడు తెలుసా బావ అక్కడి దాక ఆలోచిస్తాడు
అక్కడి దాక ఆలోచిస్తాడు ఆయన మనం ఒకలాగా అంటే ఆయన ఒక ఒక లాగా ఆలోచిస్తడు
అంటే ఇప్పుడు మనకు చెప్తా మనకు ఆశ లెక్క అనిపిస్తగది ఇప్పుడు ఏంది చెప్తా అంటే దబుక్కున నువ్వు ఫోన్ చేసి ఇప్పు ఇప్పుడు చేసినవు కాబట్టి ఏం కాలే ముందే సారి ఇట్లా చెప్తాన్నదిరా అంటే తే ఓరే మరేమన్న తేవాల్నా పని బంద్ చేసుకున్నా ఒకవేళ నేను ఆ రోజు పనీ ఉండాలే ఉంటే ఈరోజు నేను పనికి రానివ్వరు రేపు ఆడికిపోవాలని చెప్పుకుంటా
ఆ అదే నేను కట్న అనుకున్న చెప్పురా చెప్ తే చెప్తది ఒకవేళ నాకు చెప్పకపోయిండా అని ఇగ నేనే
అది కాదట నాగరాజు వాళ్ళు వచ్చిన్లటగా బావ తీసుకొచ్చిండటగా ఏవళన్నా
ఆ ఆయన తీసుకొచ్చిండు ఇగ ఆయనకు ఇంత చ్చ చేసింది రా అంటే ఎవరు చెప్పిలని రావాల్రా అని ఆయన అన్నడు. అంటే ఎవల్ చెప్తే అత్తవ్ నేను చెప్తా రావ అనంటే ఇల్లు కలళు చెప్పాల్రా మీ అత్త చెప్ ప్పిందా దా అంటాడు
గట్ల చెప్తే ఒత్తరా ఎవలన్న ఆయన ఎవలో పాప ఇగ నువ్వు ఇప్పుడు రాకపోతే తిడితే తిడతారెమో ఎవళ అ బయానికిక్ వచ్చినట్ ఉన్నది కానీ గట్ట ఎవరన్న వస్తారా
నేను చెప్తాన్న కదనే నేను మా మా మేనత్తిల్లు కదా నేన్ చెప్తాన కదా నీక్ అని ఈమె
గట్లుంటదా
ఇగ ఆయనొత్తేనే చిన్నోడయిన ఒ
కర్రలు అయన్ని అండుకున్నార బద్దలు ఎరుగుతున్నారు ఆ
చిన్నోడు చిన్నోడు ఆ బాగా ఒక బండి మీద వచ్చింలు నేను బావ
ఏడా
మొన్న పోయినప్పుడు ఆడికి పై తప్పల్ రైతక్క వల్ల అవ్వగారింటికి సంవత్సరికానికి
ఎక్కడా సంవత్సరికం
ఆ
ఎక్కడ సంవత్సరికం
అక్కోలా నానాది రా
ఆ నానోల్లది
సంవత్సరికం మన బోలేదా తెల్వదా నీకు
ఏ ఎక్కోలదో అర్థం కాలే
ఇంతసేప్ చెప్పింది ఏంటిది రా
ఆ ఇయ్యక్క రైతక్కోళ్ళదా
ఆ ఆ
జనా
అదే ఆయన వొత్తేనే. ఆ వోలాయనే చిన్నోడు ఒక బండి మీద వొత్తే బావ నేను ఒక బండి మీద పోయినా అంటాన్న.
అదే అదే చెప్పిండ్ నాకు బావ. ఇట్లా ఆయన వతాన్డ్ అంటే అవున ఓరే కూడా చుట్టాలంటే అంటే నేనే నేనే తీస్కబోతానా అన్నడు. నువ్వు తీస్కబొవుడు ఏంది బావ వాళ్ళే పలకనంటే వాళ్ళు పలికితేందంట. అట్లా ఏదైనా చెప్తే ఇగ పోతరా అట్లా ఆయన్ని తీసుకొచ్చి ఇగ ఇగ పోతరాక్క.
ఫోన్ గాని ఫోన్ వత్తాంది టైం అయిందా
ఎవలిది.
ఏ అముల్ చేతనట్. టున్నడ్ అక్కడి నెంబర్ల్ వత్తానే ఉన్నాయ్ ఇగ
ఒక ఐదు నిమిషాలు ఆగు. మూడు నిమిషాలు.
ఆ
అమ్ముల్ గేలని చేత్తది.
ఆడకి వోలన్న పోతే చేత్తది నన్ను రమ్మంటాంది మొన్నట్ నించేనే.
ఈ మధ్యలో బాగా చేతదేంది మంది ఫోన్ లో నుంచైనా అంత ముందు చేయకపో
ఆమె జేత్తలేదురా.
ఆ మరి
వాళ్ళ పేరెంట్స్ ఎవల్లన్న పొరగాళ్ళ పేరెంట్స్ వస్తరు గాదా అయితే వాళ్ళ ఆళ్ళ పిల్లల వాళ్ళ ప్పుడు నెంబర్ ఇచ్చి నాకు చేయమంటాంది. అమ్ములు మాట్లాడతలేదు.
ఆహా అంతక ముందు అట్ల కూడా చెప్పక పోయేది గదా అంటానా.
మొన్న అన్లేద మొన నువ్వు కూడా అంటివి గద యెవరానోత్తే ఫోన్ ఈయన కూడా అన్నాడు ఎవళనోత్తే ఫోన్ కూడా చేపీయవు ఆ ఇద్దే అద్దే అని అంటావు కానీ మరి ఫోన్ చెయవ్ ఏం చెయవు వచ్చినక చెప్పుతావు అని ఈయన అన్నడు.
ఆడేదే ఆ ఫోన్ కూడా చేయ్ ఏ ఫోన్ బాగా చెప్తది మాత్రం మొన్న ఒకసారి చేసింది ఆ మొన్న ఒకసరి చేసింది. నాకు కూడా చెత్తాంది
నొప్పిలేత్తనంటాంది.
అ మరి తీస్కబోవ నోసారి
హాస్పిటల్ లో చూపియాలే. ఇదా ఆమెకు వేరే
మరి సుభబ ఇల్ ఏదైతేడి ఏదయినా
తీసుకురావాలి ఇంకా ఈ ఎండాకాలం ఎట్లాగో వొత్తే ఇంటికనే ఉంటది కదా ఈ ఒక సారి మంచిగా చూపిచ్చి మందులు వాడితే ఆ ఏదన్నా తినకూడనివి తినక
గట్ల అయితే ఎట్లా రేపు ఇంకా సీరియస్ అయితుది నాలుగు రోజులతోటి ఏమున్నది నాలుగు రోజులు నాలు రోజులు అని చూస్తే నాలుగురోజులకు సీయస్ అయితే లేని కద అవుతుంది లేేన్ పెట్కోద్దు కదా
ఈ అమ్మలు ఇంటి పడ చాలా అంటున్నా ఇప్పు
ఏ ఏమియు మలా అదకతల కనీ
ఇక అమను ఇంటి కాడనే ఉంచుకుంటా ఇక
అబ సక
అంబా ఆమెకు హెల్త్ మంచిగా ఉంటలేదు మళ్లీ ఆ ఆమెకు ఎల్త్ మంచి ఉంటలేదు
ఆ అవునా అయితే మంచిదే మరి ఉండని రోజు ఏమైత
చూపియల్ల కదా వచ్చే టైమ్ లో ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుందిని నాకే భయం అవుతుంది అంత అట్లుంటాంది ఆమె పరిస్థితి
ఆమెకు చెప్పు చెప్పుగా మరే ఒకటే ముంచో చెప్పు బిడ్డ మరి సంవత్సరం ఉండాలంటే మరి చెప్పినట్లు ఇంటే ఉండ నంట ఉండు మళ్ళీ వచ్చినవసరం నన్న మళ్ళీ మేన దూరి దధనం పెరి బతాడ అని మళ్ళీ దూరస్తా నువ్వు చెప్పింది వినకుండా నేను పోయి ఆన్నే ఉం వాలంటి దుకాంట్ జీ దుకాౌంట్
ఆ
మంచి దాండలు పడతా అంటే మరి మంచిుగా ఉండదు ఎ మాదడా వాడ అదన్న చేయ్ అని చెప్పు ఇదాన్న చేయ్ అదనన చేయడి వీడి కంటగా సప్డంటది
అ మొండికేసి మాట్లాడుతది
అదే మంచిుకున్నాన్న మ ఏం పని పోతా పని పోగానే నువ్వు రాగానే సాయంత్రం వచ్చి సాయంత్రం వచ్చేసరికి బట్టలు పనుుకోవాలి పని చేసుకోవాలి పొద్దున్న ఆకులుూకాలి
ఆ
అన్నీ చెప్పు ఒక్కరి నిమిషం ఆగు మళ్ళ మాట్లాడువు అవతోనీ అట్లా అయన్నీ చెప్పి చెప్పాలి ఎవరు మరి పిలిచేది
పప్పి విళ్తంది ఏం చేతన్నావ్ ఇంట్లా అంటుంది
మాట్డదా అని చెప్పినగా అట్లా
ఆ
సరే మళ్ళీ చేస్తా అది ఎలో అనుకో మళ్ళీ చేయద్దు మళ్ళీ చేయ నాకు మళ్ళీ కనుక్కొని
ఈ ఫోన్ కేజయనా
నార్మల్గా చేయి నాకు నేను మళ్ళా నేను చేస్తా ఇట్లా
సరే
సరే
కట్ చేయి
కడి చేేస్తున్నా ఆగు